హలో
హా ఏం చేస్తన్నావే
ఏం లేదు ఇప్పుడే ఆఫీస్ కు వచ్చిన హౌస్ కీపింగ్ ఆమె వచ్చింది తుడుస్థాంధి నా కొడుకు దాని మీద వెళ్ళినడు ఆ గింజ తొక్కిండన్నమాట ఊరంతా అయింది అద్దూడ తుడుత్తంది ఆమె కొడుకు లెం తీస్ స అదే మ ఆ ఇసులదా మ్ వైట్ మార్బుచ్చు కొంచెం మరక పడ్డ బాగా కనబడతది.
తాందా
ఆ నీదే
నీ అన్ని కాల్స్ అయిపోయినా అనే
ఆ అయిపోయి నేను నిన్ననే ఈ ఈ కాల్స్ లో తీ ఆ
ఆ ఇపోతది
అయిపోతది పీడ పోతది పైసలు ఎప్పుడున్న పడని అసలు వత్తాయో రావో ఆయన మంచి ఉన్నాయి తవరంట గా సారు నావి ముప్పై దాకా పోయినాయి యే కాల్స్ తినే వచ్చిన అన్నన్న నైట్ తెచ్చుకున్న బిర్యానీ సగం మా ఆయన కోసం ఉంచితే తినలేదు అది మార్నింగ్ వేడి చేసుకొని వచ్చినా
మరి బాక్స్ తెచ్చుకున్నావా
తెచ్చుకున్న టమాటా చట్నీ చేసినా తెచ్చుకున్న బాక్స్ మా కొడుకును మా ఆడబిడ్డ దగ్గరకు పంపిన ఇవాళ ఇంకా రాలేదు మా అత్తమ్మ అయితే నాకు అడ ఉంచుకున్నా అనుకున్నానే కాకుండా సార్ వాళ్ళు ఏమన్నా అంటరా అని మీ స్టాప్ అంట అంటారు కదా అడుగుయక్క సార్ని ఏమన్నాడు కస్టమర్లు ఎక్కువ రారు కదా కస్టమర్ వచ్చినప్పుడు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు కస్టమర్లు రానప్పుడు నువ్వు చూసుకోవచ్చు అడుగు సార్ని ఓకే అంటాడు చేసుకో డ్యూటీ అని అంటళ్ళు వాళ్ళు రిజైన్ చెయ్యద్దు అని అంటా ఉంది
అట్లా ఎన్ని రోజులుయినా వేసుకోవచ్చు అట్నా
ఎన్ని రోజులు ఐనా చేసుకోవచ్చు అట బాబు పెద్దగా అయ్యుండు కదా
ఆ
కూర్చో అంటె కూర్చుని ఉండేటట్టు ఉన్నాడు కదా
అవును
మేం అళ్ళ చేయలేదుంతా నా చీర నా పక్కన చీరలో నేను కూర్చున్న చీరలో కూర్చోబెట్టి స్నాక్స్ బిస్కెట్స్ ఇతాటి కొనుకుంటలో కూర్చున్నాడు వాళ్ళ తాగిండు పన్నెండు ఒకటింటికి వాడుకున్నా ఒకటింటికి వండుకున్నాడు నాలుగుంటికి లేసిండు ఏ లేదు ఆడ నీ పోను కాదు నీ పోన్ ఆన్న ఉన్నది ఆయన ఎప్పుడు వస్తున్నాడో ఎమో అని
అబ్బా ఏందీ ఆ లొల్లి
అదే పామ
హలో
ఆదివారం పోదులే హలో అయితే అట్లాని అంటుల్లు వాళ్ళు అని అంటే నేను అన్నాగా మా ఆయనని అడిగి చెప్త అంటే మా ఆయనని అడగాంని నేనంటే ఇట్ చేసుకోవచ్చు అంటారు మరి డిజైన్ తీసేసి చేసుకున్నాను బాబుని చూసుకున్నట్టు ఉంటుంది డ్యూటి చేసుకున్నట్టు ఉంటుంది అని అంటే ఆయన ఏమో ఇట్ సైడ్ నడుస్తలేదు నా కారు సిటీ సైడ్ పోవాలి సిటీ అవట్ స్కట్ ఉన్నది సిటీ సైడ్ పోవాలి సిటీ అయితేనే నడుస్తు ంది అని ఆయన అంటాడు వాచ్ మెన్ గా ఉండు ఏం కాదు అని అంటాడు నేను అంటానుగా ఇప్పుడు ఇప్పుడు ఒక వన్ ఇయర్ చేస్తే నాకు ఎక్స్పీరియన్స్ వస్తుది ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తీసుకొని వేరే దగ్గర వేరే బ్యాంక్లలో పోతే కూడా ఇరవై ఇరవై ఐదు వేలు వస్తాయి మంచిగాగుంటది కదా ఆ శాలరీ ఎక్కువ వ వ కదా అని నేను అంటాను ఆయనదే మాట ఇట్న్ది నాదేవో ఇట్న్నది ఎటు వర్కౌట్ అయ్యటట్లేదు బాగా మంచిగా ఉన్నాడే నిన్న తీసుకొ కస్టమర్లు బాగా వస్తే ఇబ్బంది సార్ ను అడిగితే చెప్తుంది
అకే ఆహా ఇప్పుడు మామూలుగా ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ వాట్ లాంటి వాటిలని అయితే ఎప్పటికి మంది ఉంటది గోల్డ్ లోన్ బ్యాంక్
లోన్ గదా ఏక్ కొందరు లోకల్ ఇద్దరొత్తరు అంతే ఒక్కలిద్దరొచ్చినప్పుడు ఒక అర్ధ గంట పడుతది ఫోన్లిత్తే కూర్ చుట్టడు కదాయని
ఆ పతై గా చెల్లెల్లది అయిపోయిందా ఇగ వర్కు
ఏమో వాళ్ళు నిన్న పోన్ చేయలేద్ చేత్తా అని చేయలేదు ఫోన్ కాల్ మాట్లాడిన ఇగ బన్ కు న్నా నైట్ ఇగ నేన్ బోయినా ఇంటికి వోయి ఈ ఇల్లు ఊడ్చి దూడ్చి బోల్ దొమి బట్టల్ విండే సరికే ఎనిమిదిన్నర అయింది నా కొడుక్కు తినిపించి నేను దిన్నా ప్రశాంతంగా పనుకున్నా నైట్ పదింటికే వన్నా
ఆహాహా హ్ మీ బాబు గుడా బిర్యానీ తిన్నడానే
నా రొండు బుక్కలు బోవు మోతుకుంటాయి అే కొంచెం కారం ఉంటదిగా నా కొడుక్ మంచిగాదిన్నడే ఇక్కడ నాదగ్ గ్గర మార్నింగ్ బిస్కెట్ ప్యాకెట్లు రెండు మూడు తిన్నాడు చిప్స్ తిన్నాడు మళ్ళా పడుకొని లేసినంక ఒక్ బాక్స్ లో సగము ఇడ్లి రవ్వ చేసుకత్త అదిన్నడు ఆ ఒక అపిల్ ఒక పొమో గ్రానేట్ సాయంత్రం స్నాక్స్ లెక్క పెడితే తిన్నడు పాలన్నీ తాగిండు ఇంతేనా అమ్మ దగ్గర పిల్లలు ఉన్నర్ టు బయటోల్లా దగ్గరు ఉండర్ ఎంతేనా
మరి ఉన్న నేను నీకు అదే జెప్పిన నువ్వెలేదే మా అత్తమ్మ మంచిగనే జూస్కుంటదే
ంటరే వాళ్ళు జూసుకుంటరు కాని వీడు ఉండడు వాళ్ళు మంచిగా చూసుకుంటరు కాని ఎంతైనా మనంత ఒపీకుండదు గదా
వాల్లకోపమత్తే చిరదించ్చుకో ఆ కోప మత్తే చీద్రించ్చుకోరా మనమేమో తినకున్నానె పట్టింపు ఆ మనం తినకున్న గాని పట్
పట్టి పట్టి పెడతాం వాళ్ళది వాళ్లు దింటే మన కడుపు నిండిన అన్నట్ అనిపిత్తది నాకైతే నా కొడుకుదింటే
ఆ మా పాప గుడా అస్సల్ త్రిన్లేదే త అంటా ఆటుకుతా ఇటురుకుతా ఇటురుుకుతా అడురుకుతాది కొట్ట అయినా తినిపితినిస్తావా అయిన మా ఆయన తడే ఎంటిచ్చి నేకపోతె తినకపోనీతియ్ ఎందుకు కంతావనం తిను తినని బతిమలాడు
ముందు నిను ఏదో కొట్టేదాన్ అది తిన్రా బాడుకోవ్ తిిన అని కొట్టేదాన్ని గాని ఏ తిననోనిక్ ఎందుకు పట్టి నవే వాని ఆకలియితే వాడ తింటాడు ఎందుకు కొడతనవ అని అడగడు కాని మనక ఏమ అనిపిస్తది తినాలి నా కొడుకు తినాలి
ఆ మనమ కాదు అ వాళ్ళకు ముక్కల్ కాకపోతె మరి తిపించిన కాని తింటర్ కదా అని అంటా మళ్ళా తర్వాత కనీ బతిీలాడితేనే తింటారు పిల్లలూ వాళ్ళంత వాళ్ళు ఏమైన్నా పెద్దోళ్ళ ఇలా
కాంచ మంచిగా తింటాంగె మార్నింగ్ ఒక పది నిమిషాల వాల్ల తింటాడు అన్నం మొత్తం
మ మ మా బాబు కూడా జ తేమ పాప వెళ్ళేట. ది కదా తింటది ఇంకా ఫోన్ పెట్టించిన అనుకో టక్క్కటక్క్క తింటాడు తిప్పుకుంటూ ఆ
అనుకున్నాను నేను ఆరింటికి స్నాక్స్ పాలు తాగిండు ఇక కొంచెం లేట్ గానే తినిపిద్దాం అన్నట్టు ఎనిమిదిన్నరకు అట్లా తినిపిస్తే అంత ఇంకా తిన్నాడే అన్నాం నేను తిన్నాడనుకున్నా అట్ల తినక్కుంటుంటే ఆ తినకుంుంటే వాళ్ళ కాక అక్కడైనా చచ్చిపోతది
ఆ పిల్లలు ఆ తిప్పుకుంటే తిన్ ప్పితీ అస్సలు తినక పోయ ఫోన్ ఇచ్చినాక మంచి ఒక్క దగ్గర కూర్చొని కొడుకు గుడ బాగ ఆకలేంది అనుకో మంచి తింటాడు జలుబు వేసింది అన్నం తింటలేడు మళ్ళా
ల్ జల్బు చేతై తినరు
యో గింత టైం అయింది ఒక తంస అప్పుడున్న కేక్ కొనికొచ్చుకున్నాడు కేక్ తిన్నాడు థమ్స్ అప్ నాకు కొంచెం పోషిండయా కొన్ని రెండుయనపాడుకున్నాడుగా
ని కొడుక్ థంబ్స్అప్ భయకి అవ్వ మ దంగ దంగ దొంగ దొంగ దంగ దంగ తగుతవ్ థంబ్స్అప్ కొన్ తెలుసా ఒతుండు ఒతుండు ఒతుండు ఒత్తండలో పల్ల వెత
ఇయవ రాత్రి ననికి ఫోన్ చేయల్ నా అడగేన చోడు అప్పుడు బయటికి వయిండు పని దగ్గర తామ్సుప్ బాటిల్ ఉంటే వాళ్ళ కూడా ఈ చిన్నకోస్త అనేది వచ్చిండే రంగంబాటిలు ఇక లేపు తాండు వాళ్ళు అప్పుడే నిద్ర వెళ్ళి ఇద్దరు నిద్రమైన వాళ్ళని లేపుతాండ ఫిడ్జ్ లేదు తీసుకున్నామన వరకు ఇమ్ మామె హెల్త్ బాల అని తెలిసింది బజార్ కార్ మీద ఫ్రిజన్న టీవీ తీ కుందం మనకున్నామయి ప టూవే అదే అదే టీ వి
ఉమ్ పెద్ద టీవ మాది అప్పుడు టెన్ థౌసండ్ ఉన్నది ఇప్పుడు ఎయిట్ థౌసండ్ క వంది ఎయిట్ సెవెన్ అన్ని తగ్గినయి కదా రేట్లు అట్ అంత జాలు ముప్పై రెండు ఇట్లు అంతకంటే ఇం పెద్దదిందుకు నేను నా కొడుకు పెద్దగాయితే
రెండు ఇంచులధి కుడా ఆ నలభై రెండు ఇంచులధి కూడా పన్నెండు వేలైన ఇప్పుడు రెప్పు టీవీలకు రేటు తగ్గింద
అన్నిటికి ఇప్పుడు జిఎస్టి థెసి గా ఫ్రిడ్జ్లు టీవీలు అన్ని తగ్గినాయి ఇప్పుడు మా ఫ్రిడ్జ్ పది వేలక వచ్చింది అప్పుడు తొమ్మిది వేల ఐదు వందలకి వచ్చింది చార్ మాకు ఇంట్ వరకు చిన్న ఫ్రిడ్జ్ మరి పెద్దది ఎందుకు సామానులు పెట్టుకోము వేస్ ఎట్లా ఇప్పుడు మా ఫ్రిడ్జ్ కనిసం అవసరాలు ఉంటది పది పన్నెండు సంవత్సరాలు ఉంటది అది కొత్త ఫ్రిడ్జ్ కాబట్టి
ఉమ్ అయితే మా పాప కూడా ఫ్రిడ్జ్ కొందాం ఫ్రిడ్జ్ కొందాంమని బాగా ఏడిచింది
ఏ ఫ్రిడ్జ్ ఉండాలనే ఇంట్లో కూరగాయలకు థమ్స్ప్ ఇప్పు మేమన్నా అంట బయట ఫుట్ బాగా తెచ్చు డు పిల్లలు ఉన్నప్పుడు అన్ని సే స్టోర్ చేయాలి కదనే ఆ ఇడ పాలు తెచ్చుకున్నా అనుకో పాలు రేపటికి రాబ్ అయితాయి ఫ్రిడ్జ్ లో పెట్టకుంటే ఒకవేళ తథస ఇట్లా తెచ్చుకుంటే ఫ్రిడ్జ్ పెట్టకుండా కరాబ్ అ కూరగాయలు ఉంటాయి కూరగాయలు ఖరాబ్ అతాయి ఆ ఈగలు దోమలు అన్నీ వాళ్ళతా ఉంటాయి వాటి మీద
గదేగా తీసుకున్నాం అనుకున్నాం కాని ఇక హాస్పిటల్లో డబ్బులు అన్న వాడతానే కాదు తీసుకుంటాం ఇ మా ఆయన అప్పు చేసి తీసుకుంటంటే ఆయనకు నచ్చదు ఆయన
ఇదిగో మాయినా పొద్దుగాలినే నేను తిట్టిన ఇంక ఏమన్నా అంటే నువ్వు ఈఎంఐ గురించి ఆలోచించవు ఇంకా దగ్గరకుొత్తాంది కొంచెం ఇంక పది ఇ కొన్నిళ్ళు అయితే నీ ఈఎంఐ కట్టాలి ఈ నుండి తెచ్చి కడుతా ఎవ చూస్తాను నువ బాగా ఎక్కువ చేస్తాను నేను చూతాండ చూతాంటే ఆ కారు కూడా తీసుకోపోతానుని నేనంటే మా మా ఫోన్ చేసిలే వస్తాను నేను ఇప్పుడు వారం రోజుల నుండి వాళ్ళ వెనకనే తిరుగుతాను అవి ఆయన కార్ మీద ఒకరికి అస్తాను అయితేగా అంటాను కా నేను ఫో నె అన్న్ గదా అంటె నేను మీ వెనకాలనె తిరుక్కుంట నాకు ఈ అమ్మాయి గట్ట లేదు ఏం లేదు మీ వెనకాలనే తిరుక్కుంటూంట ఆ నా యమ్మట పడ్డదని అంటాను నాకళ్ళితిరుగుతుండు వాళ్ళలాంటినే వాళ్ళకల్లె తిరుతుండు మాయిట్
ఆ ఇదిగో మా ఆయన కూడా ఎప్పుడు చిట్టీలున్నాయా చి లు ఆలోచించుకున్నాడు అటు హాస్పిటల్ పోయినప్పుడు హాస్పిటల్ లో ఏ తాగకుండా చూసుకున్నాడో అందుకనే అప్పి చేసినం మరి కట్టకపోతే ఎట్లా ఉంటదె
నువ్వు ఇట్ల కట్టకుంట కార్ తీసుకొని పోతారు ఒక్క నెల కూడా కట్టలేదు నువ్వేమొ అనుకుంటాను నువ్వున